నమస్కారం లక్ష్మి ఎలా ఉన్నావు
నమస్కారం అనిల్ నేను బాగున్నాను నీవు ఎలా ఉన్నావు
నేను కూడా బావున్నాను దీపావళి పండుగ దగ్గర పడుతుంది కదా మీ ఇంట్లో
అవును ఇప్పటికీ సిద్ధాంతాలు ప్రారంభం అయ్యాయి ఇంటిని శుభ్రమగా చేసి దీపాలు కొన్నాను
చాలా బావుంది దీపావళి అంటే నాకు చాలా ఇష్టమైన పండుగ
నాకు కూడా చాలా ఇష్టం. ఈ పండుగ లో ప్రతి ఇంటి ముందు దీపాలు వెలుగుతాయి
అవును రాత్రి సమయంలో ఇంట్లో వెలుగులు చూసి చాలా అందంగా కనిపిస్తు స్తాయి
పిల్లలు అందరూ పటాకులు పేల్చడంలో చాలా సంతోషం పడతారు.
మీ ఇంట్లో ఏమి వం వంటలు చేస్తారు దీప్ దీపావళి రోజు
కజ్జికాయలు మురుకులు తయారు చేస్తుంది
అవి చాలా రుచిగా ఉంటాయి నేను ప దీపావళి రోజు కొత్త బట్టలు ధరించడం చాలా ఇష్టపడతాను
అవును అందరూ కొత్త బట్టలు ధరించి సంతోషంగా పండలు జరుపుకుంటారు
దీపావళి పండుగకి ఒక ప్రాముఖ్యమైన కథ కూడా ఉంది కదా
అవును శ్రీ శ్రీరామ అయిన రావనివాసుడిని గెలిచి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంలో ఈ పండుగ జరుపుకుంటారు. అని చెప్పి చెప్తారు
అందుకే దీపాలు వెలిగించి విజయాన్ని
అ నిజం నిజంగా ఈ పండుగ మనకి అందం సంతోషం మరియు ఆశాని అనిపిస్తుంది.
మీ కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కదా
అవును కుటుంబం అందరూ కలిసి ఉండడం ఈ పండుగలు ముఖ్యమైన అంశం
సరే లక్ష్మి నాకు నీకు మరియు నీ కుటుంబ కుటుంబానికి దీపావళి పండుగ శుభ
ధన్యవాదాలు అనిల్ నీకు కూడా దీపావళి శుభాకాంక్షలు
మళీ భాష ఉచ్చు నమస్కారం ఎలా ఉన్నావు
నమస్కారము అనిల్ నేను బాగున్నాను. నీవు ఎలా ఉన్నావు.
నేను కూడా బాగున్నాను. దీపావళి పండుగ దగ్గర పడుతుంది కదా మీ ఇంట్లో ప్రారంభై ప్రారంభం అయ్యాయా
ఇప్పటికే సిద్ధాంతాలు ప్రారంభం అయ్యాయి. ఇంటిని శుభ్రముగా చేసి దీపాలు కొన్నాను.
చాలా బాగుంది. దీపావళి అంటే నాకు చాలా ఇష్టమైన పండుగ
నాకు కూడా చాలా ఇష్టం. ఈ పండుగలో ప్రతి ఇంటి ముందు దీపాలు వెలుగుతాయి.
అవును రాత్రి సమయంలో ఇంట్లో వెలుగులు చాలా అందంగా కనిపిస్తాయి.